హలో
హలో హలో హలో వినిపిస్తుందండి
ఆ ఆ వినిపిస్తుంది చెప్పండి బాగున్నారా
బాగున్నారా హ్మ్మ్ ఏం సంగతులు
ఏముందండి ఎండ బాగా ఇంట్లోనే ఉన్నాం
అం
చెప్పండి మీరేం చేస్తున్నారు
స్కూల్ కి ఎల్లుండి రా
ఆ వెళ్ళిల్ మార్నింగ్ ఏ ఎయిట్ కే వస్తుంది బస్సు
సో సోమవారం నుండి వన్ టైమా అ
ఆ వీళ్ళకైతే ఇంక ఏం చెప్పలేదు మరి ఆ సిక్స్టీన్త్ నుంచి అయితే ఆ స్కూల్స్ అని అంటున్నారు కానీ మరి వీళ్ళ స్కూల్ క అయితే ఇంకా చెప్పలే టైమింగ్స్ కానీ టైం టేబుల్ ఏం రాలేదు ఇంకా వాళ్ళ వస్తే తెలుస్తుంది ఇక
అవునాను ఎట్లా ఉంటదండి తిన్నామండి
ఏ సార్ ఈ రోజు
ఇవా లనా బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రై పెసరప్పు టమాట
ఆ పేసర్ పప్పు టమాట
ఉమ్ మీరు
టమాటా పచ్చడి ఉమ్
అవునా టమాట పచ్చడి ఎట్లా అండి అంటే ఇట్లా పచ్చిమి ర్
ఆ అదే డ్రా చేసనేన్ కొందరు ఇట్లా కూడా ఇస్తారంట కదా ఉడకబెట్టి
అవును ఉడకబెట్టి చేస్తారు ఫస్ట్ వా టర్లో పచ్చిమిర్చి ఉడకబెట్టి టమాటలు కూడా మామూలుగా ఉడకబెట్టి నీ వాటర్ వేయమని
మొత్తం వాటర్ల నేనా వాటర్ల ఆహా మిక్సి పట్టడం ఉడకబెట్ డమ
ఉడకబెట్టడమే ఉడకబెట్టిక కొంచెం మిక్సీ పట్టద్దా అది మెత్త కావద్దు
ఆహా ఫస్ట్టు నేను అన్నది గట్లే కదండి ఫస్ట్టు ఉుడ్కబెట్టి న తర్వాత మిక్సి బట్టాలా
ఆ ఉుడుకబట్టిందారవాత్
ఆగదే ఆ అళ్ళ ఏమన్నా వేస్తారా ఉడక పెట్టేటప్పుడు
మేనా ఎల్లిపాయ పట్టేటప్పుడే వేస్తావు వెల్లిపాయ జీలకర్ర వేస్తా లేకుంటే ట్ట టమాటా నూనెలో వేయించి పచ్చిమిర్చి నూనెలో వేయించి అందులో జీలకర్ర వేస్తా ఉడికి వేయించేటప్పుడే
ఉమ్ హు ఎండుమిర్చి బాగాేస్తారా అదే పచ్చిమిర్చి
పచ్చిమిర్చి బాగా టమాట్ ఉమ్ టమాటా ఉడకబెట్టేటప్పుడే ఏ యాలధి అది ప అంటే వేయ్య మిరపకాయలు వేయించినప్పుడు కాదు
కావులే
ట్ల చేస్తా లే కుట్ట ఇట్ల కూడా చేయచ్చండి డైరెక్ట్ తూ పచ్చి మిరపకాయల్ని తుమ్ పి మిక్సి గినల్లా ఏస్కోని అన్ ఎల్లి పాయ వేసి అంన్ను ల్నే డైరెక్ట్ పచ్చి టమాట ఏసి మిక్సి పట్టాల ఫస్ట్
ఫస్ట్ ఏం వితౌట్ ఆయిల్ ఇక
ఏది లేదు ఇక డైరెక్ట్ పచ్చిమిరపకాయలు బ బార్ కొనుక్కొచ్చి పెద్ద మిక్సీ గినాల వేసుకోవాలే అందులో ఒక ఆ ఒక గడ్డ వెలిపాయేసుకో సుకోవాలి ఒక నాలుగు టమాటాలు ఆ మిర్చికి తగ్గట్టుగా ఎట్లా తింటరు ఆ మిర్చి తగ్గట్టు టమాటా ముక్కలు పచ్చి వే కోసి డైరెక్ట్ మిక్స్ీ పట్టాలి ఇ అన్ని పచ్చి వే డైరెక్ట్ మిక్సీ పట్టి పోపు పెట్టాలి పోపు కొదిసేపు ఆట నూనెల్ని ఆయిల్ని ఇది ఉడికియాలి
పచ్చివాసన ఉంటాది కద మరి ఆహా కొంచెమైనా ఆయిల్ బయట గుచ్చలా
ఆ ఉడ్కబట్టు ఉడుకాలి ఉుకుతే దాంట్ టేస్ట్ మస్తు అ అమృతంలాగా ఉంటుంది అది
ఇది ఫస్ట్ టైమ్ వినడం కూడా నేను
ఆ నేను చేస్తా అది బాగా చేస్తాను
ఫస్ట్ నూనెలో వేయించి టమాటా వాలు వేసి కొంచెం ఉడికాయ పెట్టిన తర్ రాస్ట్ మిక్సీ పడాం
ఉ లేదు లేదు ఇప్పుడు ఇలా తిని తిని బోరు కొట్టిన్నాను నేను అలా కూడా చేస్తా అందులో ఇంకా ఏమైన్నా డ్రై ఫ్రూట్స్ కూడాస్తా మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైన్నా వాడతారా
మేము అంటే తింటాం అని అట్లా యూజ్ చేయ్యము
ఉ ఇప్పుడు నేను మట్ పట్టంలో కూడా నాలుగు అవ ఆవేస్తా డ్రై ఫ్రూట్స్ సేసి పడుత ఆ ఎ త మీరు
అంటే ఎట్లా పౌడర్ లాగా వేస్తారా గ్రేవీ టైప్ వేసి పోస్తారా
గ్రేవీ టైపే చేసి పోస్తా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాం కదా అల్లం పేస్ట్ వెలుగ పేస్ట్ చేస్తమా దాంతో పాటు పాస్ నేను ఉల్లిగడ్డ లేేయించుతా వేరే
ఓహో ఓకే ఓకే ఉల్లిగడ్డలు కూడా ఇలా నేయించి తీసి
ఆ ఇల్నే ఉల్లిగడ్డ వే కి తీస్తా మళ్ళీ కొబ్బరి తొడుము కూడా ఉల్లిగడ్డలని పెంచుతా కొబ్బరి తూడు పచ్చిగా వేసిన మనకు కోండి కూరంతా పచ్చి వాసన వస్తుంది తెలుసా
ఓహో ఫస్ట్ దిన్ని కొంచసం
ఆయిల్ ఉల్ కట్ట గడ మొత్తం మార్చిన తర్వాత ఉఊల్లిగడ్డ కొంచెం ఫ్లావర్ మారుతుంది కదా అప్పుడు ఈ కొబ్బరి తురుమయ్యాలి అందులో మనం పెట్టుకున్నది అది కూడా కొంచము ఈ కొబ్బరి తురుము కూడా రూట్ మారాలన్నట్ దంది పచ్చి వాసన లేకుండా పోతు కొద్ది అప్పుడు వే చేస్తే మటన్ సూపర్ ఉంటదండి
అవును గ్రేవి వస్తదంటారా
పస్త తెలుస ఉల్లిగడ్డ సపరేట్ ఉంటంది కదండి ఉల్లిగడ్డ వున్న కొబ్బరి తూరు నమస్తే
ఆ రండి మళ్ళా మీరు ఆయిల్ వేసేప్పుడు ఉల్లిగ డయ్యర్ అయగా
ఇంగే ఎముగా
గయ ఎను
ఉల్లిగడ్డ ఎయ్యాం పచ్చిమిర్చి ఎయ్యాం ఏమేయం ఆ ఫస్ట్ కేవలం అల్లంయల్లిపాయ పేస్ట్ వేసి మటన్ వేసిన తర్వాత ఈ గ్రేవి పక్కగా వాటుకొనుచు కుంటాం కదా ఈ గ్రేవీ వేస్తాం మధ అంట మూ అ మటన్ అంతా అను నీలు పోయ్యకుంట మటన్ ఆవిరిలో అయి ఇగ నూనె బయటకస్త చూడు అప్పుడు ఈ గ్రేవీ స్ గ్రేవీ వేసినాక మళ్ళీ ఈ గ్రేవీ కూడా ఆయిల్లో కొద్దిగా మి
ఆయిల్ తేలాల బయటికి
అప్పుడు వాటర్ పోస్తాం
ఆఓకే ఓకే
అప్పుడు మంచిగా ఉంటది లేకుంటే డైరెక్ట్ అనేసరికి పచ్చివాసన వస్తుంది
ఆ అదే నేననేది అయితే కొందరు రు లాస్ట్ లో వేసు కుంటారు కదా అని నా డౌట్ ఇగ కర్రీ దించు తమనంగా ఫ్లేవర్ కోసం అనేసి పౌడర్లు వేస్తం కదా
మేము ఎయ్యం మేము లాస్ట్కి ఏదేస్తామంటే ధనియా పౌడర్ ఉంటది కదా
అట్లా అనే ఏమో అని అనుకుంటాను
లేదు లేదు లాస్ట్ వేసేది ఒక ధనియా పౌడరే ధనియా పౌడరు పచిం కొత్తిమీరు
ఆ హా
ఉ
ధనియాల పౌడరు కూడా లాస్ట్ ట్లోనే కదా వేయడం
లాస్ట్ అదొకటే లాస్ట్గా
అదొకటే లాస్ట్
ఉమ్ గ్రేవీలనే మళ్ళీ గ్రేవీ కూడా చిక్కగా వస్తందని కారం అవును కారం వేస్తాం ఫస్ట్ ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసినాక మటన్ వేస్తామా ఎమ్మటే కారము ఉప్పు రెండు ఎస్తాం అది నూనెలో మగ అది నూనె ఎలా మగ్గినాకనే ఈ ఈ గ్రేవ ఎస్తాం
ఆహో
ఆ
మాకేలేమో ఫ్లేవర్ కోసం లాస్ట్ కు పౌడర్ ఎల్లుకొని వేసుకుంటాంంత
అబ్బో అట్లా ఇస్తే మత్ వాసన వస్తాది ఆ మటన్ నే తిన బుద్ది కాదండి
ంటేంటార
అస్సలు నేను చెప్పినడు చేయరు నిజంగా చాలా బాగుంటాయి నువ్వే ఫోన్ చేస్తావు నాకు మీరే ఫోన్ చేస్తారు మీర నేను చెప్పినట్ చేసింది అనుకో
ఆహా టచ్చయ్య వచ్చినట్
నేను చెప్పినడు చేసి చిన్నడు చేస్తే మీరే అంటారు అబ్బా బాగుంది మేడ అని
ఏ డ్రై ఫ్రూట్స్ రా మీరు వేసేది ఏంటిది బాదము జీడిపప్ వంతె రెండే కదా
ఆ అంతే వేస్తా అదేం ఇత రెండు రెండు పలుకులు ఇస్తా ఎక్కువ వయ్యనిది
అదేంటండీ
ఆ రెండు రెండు వేస్తా ఎందుకంటే ఆల్రెడీ మనకు కొబ్బరి తురుము ఉంటది ఉల్లిగడ్డ ఉంటది కదా దాన్ దాని తోడు ఇంకా మీరు మటన్ లో కొంచెం పెరిగేస్తారా
నేనైయితే వేస్తా కొంచెం లైట్గా రెండు స్పూన్ల అట్ల
అంతే నేను కూడా ఏస్తా
మరీ ఎక్కువేసుకుంటే బాగుండదు
ఉ పుల్లగ వస్తది
ఇలాగ వస్తది కొంచెం స్మెల్ అత ఉంటది పెరుగు కొంచం
అంతే ఊ చికెన్ల పెర బాగుంటది
జేమేశ్వరం మాసాలలు
ఆ ఏమయ్యానండి ఈ గసాల ఈ ధన్యాలు విలాయిచీలు ఇవన్నీ ఏమయ్యా ఎందుకంటే ఇప్పుడు మన తినే ఉ
ఘాట్ వస్తదని ఎయం రా లేపోతే నార్మల్ అసలు ఎయ్యర
వస్తది ఒకటి మనం తినే తిండ్లకు యాసిడీట్ అయ్యి కడుపులో మంట వస్తది
ఓహో
నాకైతే మంట వస్తది నేను అసలు ఎయ్యనేఎయ్యను అ మళ్ళీ పిల్లలు కూడా పిల్లలు కూడా తినరు కదా అండి గాట్ వస్తె ఊ నేను కారం కూడా కిలోకి నాలుగు చెంచలు ఏస్తా అంతే పావు కేజీకి ఒక చెంచా
అంతేనా తక్కువనే తీసుకుంటారా
కొనే లేకుంటే ఐదు చెంచలు అదే కొయతదండిగ
అమ్మ అయిదా
ఉ అప్పుడైతే పిల్లలు కూడా తినగలుగుతారు కదా
మరి కారమేష్నా కష్
ఏదో కారం అంటాంగానీ అది మన ప్రాణానికి హేత్ తూయాద ఒకటి ఈ రోజుల్లో ఆ మిర్చి కూడా అన్ని మందు పంటలు అయినాయండి ఆ మందులు కుండ మిర్చి వండట్లేదు
అవును
దాంతోటి కడుపులో మంట ఒకటి బాగా వస్తుంది
ఇంగ వాటిది ఆ లేదా కొంచెం పవర్ ఉంటది
ఆ పవర్ ఉంటది అయినా నేను మిరపకాయలు సన్న మిరపకాయలు తిననండి బూర్తి చిన్నగుంటాయి చూడండి పూతి చిన్నమిరపకాయలు ఉంటాయి చూడండి అవును కాదు కా నేన్ నేను మిర మిర్చీ కూడా ఎట్లపట్టిస్తా తెలుసా తాండే పూర్తి చిన్న మిరు పకాయలు ఉంటాయి చూసిర్రా ఎర్రయి
అవునవును
కారం ఉంటది
అమ్మో అది ఇంక కారముంటది
ఫుల్లు కారం ఉంటది కదా అట్ల పట్టియను నేను
హ
త్రీ కేజీ దొడ్డు మిర్చి
స సరే అండి వేరే కాలు వస్తుంది వస్తుంది
వేరే కాల్ వస్తుందా
ఓకేనా మళ్ళీ చేస్తలేనా